హలో
ఏం చేస్తున్నావ్ రా ఖాళీగనే ఉన్నావా
ఆ ఖాళీనే ఈ వరండాఅరుగు మీద కూర్చొని సల్లాన్ గాల్ని ఆస్వాదిస్తున్నా చెప్పు ఏంటి విశేషాలు
ఏం లేదు మొన్న సిటీ నుండి మా పిన్ని వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళని చూస్తే అసలు ఎట్లాన్నారు తెలుసా తెలుగు అస్సలు మాట్లాడలేకపోతున్నారు ఏం మాట్లాడినా మొత్తం ఇంగ్లీష్ లోనే
అవునా ఈ మధ్యకాలంలో చాలా మంది అసలు మన మాతృభాషని మర్చిపోతున్నారు అది చూస్తే బాధేస్తుంది తెలుసా
నిజమే మా ఎంతైనా మన తెలుగు భాషలో ఉన్న తీయ్యదనం అందం వేరే భాష బాషలల్లో ఉండడు కదా
అవునవును మన పల్లటూరు తెలుగులో ఉండే ఆప్యాయత పిలుపులు టౌన్ భాషలో అసలు దొరకవు కదా
కరెక్ట్ గా చెప్పవు అసలు మన పల్లెటూరు గొప్పతనమే అది ఇక్కడ మనుషుల మధ్య బన్డ్ దాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి
నిజం టౌన్ లో పక్క ఇంట్లో ఎవరు ఉంటున్నారో కూడా పట్టించుకోరు కానీ ఇక్కడ మనుషుల మధ్య బంధాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి
అవును ఇక్కడ అందరు ఒకటే కుటుంబం లాగా ఉంటారు కదా ఏ చిన్న కష్టం వచ్చినా ఊరంతా వచ్చి ముందు నిలబడుతారు
ఆ మన ఊరి వాతావరణం పచ్చని పొలాలు కలితిలేని గాలి స్వచ్ఛమైన నీరు అవన్నీ ఈ టౌన్ లో ఎంత డబ్బు పెట్టినా దొరకవు కదా
నిజమే రా ఇక్కడి ప్రశాంతత ఇక్కడ కూడా దొరకదు అందుకే మనం ఎంత చదువుకున్నా సరే మ మన ఊరిని మన భాషను అసలు వదిలిపెట్టుకోకూడదు
ఖచ్చితంగా రేపు మన పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి మొదట మన మాతృభాష నేర్పించాలి మన పల్లెటూరు విలువలను తెలియజేయాలి
అవును తప్పకుండా ఇంకా మరి
అవును పల్లెటూల్లోనే దేశానికి పట్టుకోమ్మలు కదా మన మాతృభాషే మనకు గుర్తింపు కదా
అవును ఇంకా నాకు చాలాసేపు మాట్లాడాలనిపిస్తుంది నితోని ఈ రోజుల్లో మన పల్లెట్ పండుగల వైభవం కూడా టౌన్ ల లో అసల్ కనిపించదు కదా
నిజం సంక్రాంతి వస్తే మన ఊరి కళ మారిపోతుంది ఇళ్ళలకు ముగ్గులు గబ్బెమ్మలు హరిదాసరా కీర్తనలు భోయి మంటలతో ఊరంతా సంబరంగా మారిపోతుంది
ఆ తను సిటీలో ఉండేటళ్ళు జస్ట్ అళ్ళ ఫ్లాట్ మందం సెలబ్రేట్ చేసుకుంటారు మనలాగా ఊరంతా కలిసి ఒక పండుగను జరుపుకునే భాగ్యం వాళ్ళకు ఉండదు కదా
అవును ఉగాది వస్తే వేప పూత కోసం చెట్లకి పోవడం అందరం కలిసి పచ్చడివి చేసుకోవడం ఎంత సరదా ఉంటుందో
ఆ పచ్చట్లో ఉండే షెడ్రూచలనే మన పల్లెటూరు జీవితంల కూడా అన్ని రకాల అనుభూతు లుంటయి
భాష విషయంలో కూడా అంతే కదా మన అమ్మమ్మలు చెప్పే సామెతలు పొడుపు కథల్లో ఎంత జ్ఞానం ఉంటుందో కదా
నిజమే కుండబద్దలు కొట్టినట్టు చేప్పడం ఇట్లాంటి చిన్న చిన్న సమెతల్లో ఎంతో అర్ధం దాగుంటుంది
అవును వాళ్ళు చదువుకోకపోయినా మన పెద్దవాళ్ళు మాట్లాడే తెలుగులో ఎంత స్పష్టత నీతి ఉంటాయో చూస్తె ఆశ్చర్యమేస్తుంది
కానీ ఇప్పటి పిల్లలు ఏమో వాళ్ళని అమ్మ నాన్న అని పిలవడానికి కూడా మొహమాట పడుతున్నారు ఏందో మమ్మీ డాడీ అంట కొత్తగా
అవునవును అమ్మానే పిలుపులో ఉండే అమృతం మరే పిలుపులో ఉంటుంది చెప్పు ఆ విషయాన్ని మనం అందరికి గుర్తు చేయాలి
మ అవును అందుకే మన ఇంట్లో వాళ్ళతో మనం ఎప్పుడు మంచిగా తెలుగులో మాట్లాడుకోవాలి మన సంస్కృ ్రతి అది కదా
ఖచ్చితంగా పైగా మన ఊరికథలు జానపదగేయాలను కూడా మనం మర్చిపోకూడదు
చిన్నప్పుడు తాతయ్య చెప్పిన చందమామ కథలు ఇంకా నాకు గుర్తున్నాయి అవి మనల్ని మం మార్గంలో నడిపించాయి
ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్లలో కార్టూన్ చూస్తున్నారు దాని వల్ల వాళ్ళకు మన సంస్కృతి కూడా తెలియ టం లేదు అంతా మర్చిపోతున్నారు
అందుకే మనం ఏం చేయాలంటే మనకు టైం ఉన్నప్పుడల్లా పక్క వీధి పిల్లల్ని కూర్చోబెట్టి మన కథలు చెప్ద
అవునవును సాంప్రదాయాల గురించి ఆలోచిస్తే మా చిన్నతనం గుర్తొస్తుంది కదా అప్పట్లో ఆ చాలా మంచి ఆలోచన చేసావు దీనివల్ల మన మాతృభాష బతుకుతుంది వాళ్ళకు కూడా మంచి బుద్ధులు కూడా వస్తాయి
అవును సాంప్రదాయ ఆటల గురించి ఆలోచిస్తే మన చిన్నతనం గుర్తొస్తుంది అప్పట్లో మనం తొక్కుడు బిల్ల వామన గుంతలు అష్టాచమ్మ ఎంత మంచిగ అందరం కలిసి ఆడుకునేటోళ్ళం
నిజమే ఆటల వల్ల శారీరక శ్రమతో పాటు ఎంతో మానసిక ఉల్లాసం తెలివితేటలు కూడా పెరిగేవి
హుమ్ ఇప్పుడైతే కేవలం పిల్లల అందరు ఫోన్లకే పరిమితం అయిపోయి ఆరోగ్యం మరియు కండ్లు కరాబ్ చేసుకుంటున్నారు చిన్న వయసులోనే
అందుకే మన ఊరు పెద్దమ్మలు చేసే వంటలు కూడా ఎంతో బలాన్ని ఇస్తాయి రాగి సంకటి సజ్జ రొట్టెలు జొన్న అన్నం లాంటివింటే అసలు రోగాలే రావు కదా
అవును ఇప్పుడు సిటీలలో ఉండేటోళ్ళు కూడా ఆర్గానిక్ ఫుడ్ అంటూ వేలకు వేలు ఖర్చు పెట్టు తున్నారు గాని ఎంత ఖర్చు పెట్టినా కూడా మనకు అవన్నీ ఇక్కడ స్వచ్ఛంగా దొరికుతాయి వాళ్ళకి అంత మంచిగా దొరికుతాయ ఆ
మనం మన పొలాల ఆకుకూరలు కూరగాయలు ఉండే రుచి వేరు కదా ఎటువంటి మందులు లేకుండా పన్ స్తారు
అసలు మన పల్లెటూరు జీవన విధానమే ఒక అద్భుతం లాగా అనిపిస్తది. ఉదయాన్నే కోడి కూతతో లేవడం ప్రశాంతమైన వాతావరణం ఎంతో హాయి నిస్తాయి.
అవునవును తెల్లవారుజామున వచ్చే ఆ చల్లని గాలి గుండెకి ఎంతో మంచిది అవును ఆ
మన అమ్మలు ఉదయాన్నే కల్లా ప్పి చల్లి ముగ్గులు వేస్తుంటే ఆ ఇల్లే లక్ష్మీదేవి నిలయంలా కనిపిస్తాయి
అసలు మన మాతృభాషను పల్లెటూరు గొప్పతనన్న ఎంత చెప్పుకున్నా సమయం సరిపోదు
నిజం మాట్లాడే కొద్ది ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటది మన ఊరి చెరువు ఆ గట్టు మీద వేప చెట్టు నీడ గుర్తొస్తున్నాయి.
రేపు సాయంత్రం ఇద్దరం కలిసి ఒక ఒకసారి ఆ చెరువు గట్టు మీ వెళ్ళి కొసేపు కాచోని కూర్చొని మాట్లాడుకుందాం చాలా ప్రశాంతంగా ఉంటది చానా రోజు అటు సైడ్ వెళ్ళాక
అవున్రా చెరువు గట్టు మీద కూర్చుంటే అసలు సమయమే తెలిదు చాలా హాయిగా ఉంటది
నిజమే అక్కడ కూర్చొని మన ఊరి పిల్లల కోసం సాంప్రదాయ ఆటల పోటీలు ఏలా పెట్టాలో ఏం చేద్దాం ప్లాన్ చేసుకుందాము
గెలిచిన వాళ్ళకి చిన్న చిన్నగా ఏమనా చా చాకలెట్లు బాక్స్ లాంటివి ఇద్దాం అప్పుడైతే వాళ్ళు కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు
కేవలం ఆటలే కాదు వాళ్ళకి మన తెలుగు పద్యాలు వేమన శతకాలు కూడా నేర్పించవచ్చు.
పద్యాలు నేర్చుకుంటే వాళ్ళ ఉచ్చారణ కూడా బాగుంటది తెలు స్పష్టంగా మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోతది దెబ్బకి
కరెక్ట్ ఈ రోజుల్లో స్కూల్లో కూడా తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారట ఎంత దరిద్రం కదా
అవునా అదేందన్నట్టు అసలు మన సొంత భాష మనమే తక్కువ చేసి చూసుకుంటే రేపు మన అస్తిత్వమే కోల్పోతాం కదా
అందుకే చదువు ఏదైనా సరే అనుమాన మాతృభాషను ఎప్పటికీ గౌరవించాలని పిల్లలకి తెలియజేయాలి
మంచిగా చెప్పినవు మన పల్లెటూరు చల్లని గాలి మన మాతృభాష తీయదనం మనల్ని ఎప్పటికి ఒకేలా ఉంచుతాయి
నిజం మన ఊరే మనకు స్వర్గం కదా ఈ ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి అదే ఉమ్ చెరువు కట్ట దగ్గర ఇంకా మాట్లాడుకుందాం
సరేరా నేనైతే ముందే వచ్చేస్తాను రేపు తప్పకుండా కలుద్దాం
ఆ నువ్వు ముందే వచ్చాయి నా దగ్గర ఒక చిన్న జానపదగేయ పుస్తకం ఉంది అది తీసుకొని నేను కూడా వస్తాను.
గేయాలా మన చిన్నప్పుడు అమ్మమ్మలు వాడు తుంటే ఎంత బాగుండేవి కదా ఇప్పుడైతే అసలు అటువంటి ఏం వినిపియట్లేదు.
అవునవును నిజమే
ఉమ్ నారు పోసేటప్పుడు కోతలు కోసేటప్పుడు ఆ పాటలు పాడితే అస్సలు అలసటే వచ్చేది కాదు.
ఆ పాటల్లోనే మన పల్లెటూరు సంస్కృతి మనుషుల కష్ ఇష్టం ప్రేమ అన్నీ దాగుంటాయి కదా
అవును అందుకే కదా ఆ పాటలకు కూడా మనం రాబోయే తరానికి వినిపించాలి నేర్పించాలి.
కచ్చితంగా రేపు మనం ఎట్లాగో చెరువుగట్టు దగ్గరికి వెళ్తున్నాం కదా ఆ పుస్తకంలోనే కొన్ని మంచి పాటలను కలిసి వాడుకుందాం ఏమంటావ్.
సరే నాకైతే ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఇంకా కాస్త పనులున్నాయి, అయితే
యే ఏం పర్లేదు పనులన్నీ పూర్తి చేసుకొని రేపు ప్రశాంతంగా మాట్ మాట్లాడుకుందాం మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఉంటాం.
అవునవును మీతో మాట్లాడి మాట్లాడితే నాకున్న బాధన్నే మర్చిపోతా, రేపు సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటాం
నేను అస్సలు లేట్ చేయనురా రాక రాక కుదిరినా ముచ్చాట కదా. ఖచ్చితంగా టైమ్కి వచ్చేస్తా
నిజమే కానీ రేపు ఆ చెరువు గట్టు పచ్చతనం చూస్తే మన మనసు అంతా తేలికైపోతుందిలే.
హు హావ్ ఆ చెల్లటి గాల్లో కూర్చొని మాట్లాడుకుంటే ఉండే హాయే వేరు.
సరే ర్ మరి రేపు వచ్చేటప్పుడు నువ్వు కూడా ఏదైనా కథ పత కథల పుస్తకాలు బుక్కులు ఉంటే తీసుకురా మరి
నా దగ్గర అంటే ఏమున్నాయి చెప్పు ఒక ఆటో బయోగ్రఫీ బుక్ ఉంది దాన్నే వెతికి పట్టుకోస్త్ స్త తెమ్మంటే
అబ్బా ఎవరిది ఆటో బయోగ్రఫీ నాకు చాలా ఇష్టం.
ఆ తీసుకొస్తా అది ఒక వ్యక్తిది ఉందిలే గ్రేట్ పర్సన్ ఉంది అవి చదితే మనకి ఎంతో ఉపయోగపడతాయి.
ఏమే మన బాషను మన ఊరిని మనం ఇలా గౌరవించుకుంటూ ముందుకు సాగాలి.
ఖచ్చితంగా రేపు సాయంత్రం నాలుగు గంటల కల్లా నేను అక్కడ ఉంటాను.
నేను కూడా నాలుగు గంటల వరికి రావడానికి ట్రై చేస్తా.
అవున్రా రేపు జాతర విషయాలు కూడా మాట్లాడుకుందాం వచ్చిన తర్వాత, మన ఊరు జాతర జాతర అంటే గుర్తొచ్చింది పక్కురు వాళ్ళు కూడా ఎంత మంది వస్తారు కదా.
అవునవును ఆ రంగుల రట్నాలు బొమ్మల దుకాణాలు ఆ సందడే వేరు.
మన చిన్నపప్పుడు జాతర్లో కొనుకున్న పీచ్ మీడియాలు గుర్తున్నా నీకు.
ఎట్లా మర్చిపోతానురా రూపాయికి రెండు ఇచ్చేవాళ్ళు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే ది
అవును టౌన్లో దొరికే ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు ఈ పీచ్ మిఠాయ్ ముందు దేనికి పనికిరావు అసలు.
నిజం జాతరలో దొరికే ఆ మట్టి బొమ్మలు గాజులు కూడా ఎంతో అందంగా ఉంటాయి
మన చేనేత కళాకారులు తయారు చేసే సంప్రదాయ దుస్తులు కూడా ఆ జాతరలో ఎక్కువ కనిపిస్తాయి కదా
అ అవును మన చేనేత చీరల్లో ఉండే ఆ నేత నైపుణ్యం వేరే దేశాల్లో కూడా దొరకదు
కానీ ఇప్పుడు చాలా మంది వాటిని కొనట్లే కదా మొత్తం రెడీమేడ్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటారు అవునా
అందుకే మన చేనేత కార్మికులను ఆదుకోవడానికి మనం కూడా వీలైనంత వరకి మన స్థానిక వస్తువులకే ప్రాధాన్యత ఇస్తే బెటర్
చాలా బాగా చెప్పావ్ రేపు వచ్చేటప్పుడు నేను మా అమ్మ వేసిన ఒక పాత చేనేత కా కండువా తీసుకొస్తాను అ చూడు ఎంత బాగుంటందో
తప్పకుండా తీసుకురా మన పల్లెటూరు కళల్ని మాతృభాషని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది అది మన బాధ్యత కూడా
నిజం సరే అయితే రేపు సాయంత్రం నాలుగు గంటలకా చెరువుగడు దగ్గర మనం ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా
సరే రా రేపు ఖచ్చితంగా కలుద్దాం బాయ్
బాయ్